హలో హాయ్ బావున్నారా?
బాగున్న బాగున్నామండి మీరు బాగున్నారా?
బాగున్నామండి గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తుంటారండి మీరు?
మేము హౌస్ వైఫే అండి
ఉహు ఎక్కడ అండి మీరు
ఉమ్మ్ ఇక్కడే అండి ఇక్కడే మీరేం చేస్తుంటారు
ఉమ్ నేన్ ఏంలేదండి చదువుకుంటున్నామండి.
స్టడీ సా
ఆ స్టడీస్ అండి
ఆహా జాబ్స్ కి ప్రిపరేషన్ లో ఉన్నారా?
హా అవునండి.
ఉహు నేనంటే ఇంక హౌస్ వైఫ్ అండి ఇద్దరు పిల్లలు కొంచెం అప్పుడప్పుడు నేను ప్రిపేర్ అవుతా ఉంటాను గాని అంత టైం ఉండదు ఇంకా పిల్లలు కూడా ఇవ్వరు.
చిన్న పిల్లలా అండి మీ
అవునండి. ఏం చేస్తుంటరు మీరు రోజు మీ డైలీ రొటీన్ పనులు ఏంటి?
అ ఇంట్లోనే ఉంటూ అ ఇంట్లో పని చే ఇంట్లో పని అయిపోయాక చదువుకుంటూ ఉంటానండి నేను
ఉమ్మ్ గ్రూప్స్ కి ప్రిపేర్ అయితున్నారా?
గ్రూప్స్ ఆ అవునండి గ్రూప్ ఫోర్ త్రీ
అ ఆ
ఉమ్ రేపు శ్రీరామ నవమి కదండి ఏం చేద్దాం అనుకుంటున్నరు.
మేము రేపు ఫెస్టివల్ ఉంది కదా ఇంకా అంతే అండి ఎర్లీ మార్నింగ్ లేచి అందరం తలంటి స్నానాలు చేసేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసి చేసుకుంటాము ఇంకా నవమికి స్పెషల్ గా బెల్లం పానకం చేస్తారు కదా వడపప్పు బెల్లం పానకం అవి ప్రిపేర్ చేసేసి దేవుడికి నైవేద్యం సమర్పించి పూజ చేసేసుకుంటాము. ఆ తర్వాత మన దగ్గర్లోని టెంపుల్ కి వెళ్ళి శ్రీ రాములవారి కళ్యాణాన్ని ఆస్వాదిస్తాం ఇంకా కళ్యాణంలో నిమగ్నం అయిపోతాయి భద్రాచల్ వెలము ఒక్కసారి ఎళ్ళానండి నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం లాంగ్ అయిపోయింది వేరే దగ్గర ఉంటున్నాము మేము ఇక్కడ నుండి ఎళ్ళాలంటే చాలా లాంగ్ అయితుంది. లాంగ్ గా ఇవ్వడం వల్ల ఇంకా భద్రాచలం వెళ్ళలేకపోతున్నాము కానీ అసలు నవమి కి భద్రాచల్ చలం వెళ్తేనే చాలా మంచిగ అనిపిస్తుదండి ఎంతో పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంకా
అవునా అండి
జనంలో పాల్గొంటే
రక్షింతలు వస్తాయంట కదీ ఇంటింటికి
అవునండి వస్తా ఈసారి ఆ రాములవార తిసుకోవచ్చు మనము ఆ అక్షింతలు, తలంబ్రాలు నావమికి స్పెషల్గా వెళ్తారా మీరు అక్కడికి అవునా ఒకసారి వెళ్ళండి కాక హ్మ్ హు ఇంక మనకు తెలంగాణలో అయితే భద్రాచలంలో ఫేమస్ ఇంక రామలవారి కళ్యాణము కాకపోతే ఇంక పిల్లలు చిన్న వాళ్ళయినా అ ఇబ్బంది పెడతా ఉంటరు సరిగ్గా మనం ఇంకా అంత దూరం కష్టపడి వెళ్ళి కొంచెం ఇన్వాల్వ్ అయిపోతాం కదా మనము కళ్యాణంలో ఇ అలా కాకుండా చిన్న పిల్లలు ఉండేసరికి వాళ్ళు కొంచెం ఇప్పుడు నవమి ఎప్పుడు సమ్మర్ లోనే ఉంటుంది. ఇంకా హాట్ హాట్గా ఉంటుంది పిల్లలు కూడా తట్టుకోలేరు
అండి వేడికి తట్టుకోలేరు
అందుకే ఎళ్ళట్లేదు దగ్గర్లోని టెంపుల్ కయితే ఇంట్లో పూజ చె చేేసుకున్నాక నైవేద్యం పెట్టేసాక దగ్గరలోని టెంపుల్ వెళ్తాము ఎళ్ళి అక్కడ ఆ టెంపుల్ లో కూడా కళ్యాణం జరు జరుపుతారు పూజర్లు ఇంక అక్కడ కళ్యాణం చూసేసుకొని అక్షింతలు తిసుకొని తలంబ్రాలు, అక్షింతలు ముత్యాలు గుడా ఇస్తారు గదా అవి కొనుక్కుంటాము అవును ఇంక అద ఒక సెంటిమెంట్ నవమి అంటే
పుల్లటీవీ అచింతలు వస్తాయి కదా రాముల వారికి అవి స్పెషల్ అంటరు
ఆహా అవునా నాకు తెలీదు ఏమంట ఏంటి స్పెషల్ అంటా
నార్మల్ గా తలంబ్రాలు పసుపు, నూనె కల్
మీ వాయిస్ కొంచెం లౌడ్ గా రావట్లేదండి సరిగా వినిపించట్లే స్లోగా వస్తుంది.
నార్మల్గా తలంబ్రాలు అంటే పసుపు, నూనె కలుపుతరు కదండి
అవునండి
కానీ శ్రీరాముడికి మాత్రం కొన్ని ఇట్ల కలర్స్ తో కలిపేసి ఎర్రటి ఎ ఎర్రటి తలంబ్రాలుగ చేస్తరు
ఇంక నవమి
చిరా ఆ అవ్వేనండి నవమికి
హ్మ్ హు అంటే కుంకుమ్ కలుపుతారా అండి అందులో
కుంకుమ అని అ అంటారు ఇంకా వేరే కలర్స్ కూడా కలుపుతారండి
ఆహా బ్రైట్ గా కనిపిస్తాయి ఇంక మనకి
శ్రీరామనవమి మాత్రమే స్పెషల్ అంట ఎవ
ఆహా ఎర్రటి అక్షింతలు
ఆ
ఎంతైనా వెళ్ళి టెంపుల్ కి వెళ్ళి ఆ కళ్యాణంలో పాల్గొన్నక ఆ కళ్యాణం అంతా మనం చూసాక వచ్చే పాజిటివ్ వైబ్స్ వేరేలా ఉంటయి ఎంతో హా నీ ఇస్తయి తృప్తిని
మళ్ళి సీతమ్మవారి కూడా ఇలా మంగళసూత్రం కి
అ ఏంటండి నాకు వినబడట్లే వాయిస్
ఇప్పుడు విన్ ఆ మంగళ సూత్రం ఇలా మూడు ఉంటాయి. కదా మా మామూలుగా అందరికి రెండు ఉంటాయి. వాటిని ఏమంటారండి
అదే మంగళసూత్రం బేలలే
ఆ బిళ్ళలు అవి మామూలుగా రో సీతమ్మ వాటి మాత్రం మూడు ఉంటాయి అ
ఆ ఆ
ఒకటి శ్రీరాముడివి ఒకటి వాళ అమ్మగారిది ఇంకోటి జనం తరపున అని అంటారు
జనం హ మన ప్రజల కోస సేఫ్టీ కోసం ప్రజలకు ఆహా అదే మూడు మంగల్ సూత్ర త్ర లో మూడు పుస్తలు ఉంటాయి మనకు పూజరులు కూడా అంగరంగ వైభవంగా చేస్తా ఉంటారు వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ అవన్నీ చూపిస్తారు కదా మనకు చాలా బా చేస్తారు కదా
రీసెంట్ గానే నేను చాలువుగాను ఇట్లా ఇలా స్పెషల్స్ ఇలా ఉంటాయి అని నేను చ
ఆ ఆహాహా బానే నాలెడ్జ్ గ్యాదర్ చేస్తున్నారు
నాకు ఇష్టం అండి ఇలా పురానాలు ఇలా ఇలా నాకు ఇష్టం
అదే అదే మన ప్రాచీన కథలు ఆ స్టోరీస్ అన్ని తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అనుకుంటా ఉమ్ పండగలు బాగా జరుపుకుంటారా మీరు ఉగాది ఎలా చేసుకున్నారు ఆ మనకు అమావాస్య వచ్చింది కదా ఈసారి మార్నింగ్ సెవెన్ తో అయిపోతుండే అప్పుడు చేసుకోవాలన్నారు వాయిస్ రావట్లేదండి హలో
హలో
ఆ కొంచెం స్లోగా వస్తుంది వాయిస్ వినిపించట్లేదు
అదే అండి ఉగాది ఏడు తర్వాతనే చేసుకోవాలి పూజ అయిన బొబ్బట్లు ఇలా చేసుకోవాలని చెప్పారు
అవునవునవును ఈసారి అమావాస్య వచ్చింది కదా
ఆ అవునవును
అవును
మీరు ఎలా చేసుకున్నారండి ఉగాది
ఉగాది మేము అంతే అండి ఇంకా సెవెన్ తర్వాతనే ఇల్లు ఊడ్చుకోవడం తుకోవడము స్నానాలు తలంటూ స్నానాలు దేవుడికి పూజ ఉగాది పచ్చడి చేసుకుంటామండి ఇంకా మనకి ఉగాది అంటే ఫస్ట్ ఉగాది పచ్చడి ఫేమస్ కదా స్పెషల్ అదే ఇంకా ఉగాది పండగకి ఉగాది అంటేనే మనకు షడ్రుచుల సమ్మేళనము ఆరు రుచుల కలయికతో మన మన లైఫ్ ఉండబోతుందని అదొక సూచిక తీపి, వగరు, ఉప్పు కారం, పులుపు, చేదు
అలాగే ఇంకో తథ కూడా తళ విషుమూర్తి బ్రహ్మదేవుడు ఇలా రాక్షసులు సంహరించారు ఆ విషయం తెలుసా అండి మీకు
ఉగాది పచ్చడికా అండి
ఉగాది రోజు
అది తెలీదండి ఇంకంత టడెప్త్గా ఆ మీరు చెప్పండి ఒకసారి చెప్పండి మీరు చెప్పండి కానీ మీరు కొంచెం వాయిస్ పెంచితే క్లియర్గా వినిపిస్తది నాకు అ
ఆ రోజు బ్రహ్మదేవుడు అంటే ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం ప్రారంభ ఆరంభం అని అంటారు కదండి
అవునండి ను మనకు తెలుగు వాళ్ళకైతే నూతన సంవత్సరం ఉగాది తోటే
ఆ అయితే అట్లా బ్రహ్మదేవుడు ప్రతి కాలా చక్రాన్ని రాస్తుండే సమయంలో అకాల ఆ కాళ చక్రాలని ఆ రాక్షసుడు ఇట్ల దొంగలిస్తాడండి దొంగలించి ఆ సముద్రం గర్భంలో పెడతాడంట
ఉహు
బ్రహ్మదేవుడు విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి నా కాలచక్రాల మీద దొంగలించాడు నేను కాల నే ఎలా రచించాలి అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి మర్చ్య అవతారం అంటే చేప అవతారం అ ఇగ సముద్ర జలాలక్ కి లోపలికి వెళ్ళి రాక్షసుడితోని సంహరించి ఆ కాలచక్రాాలన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మ దేవుడికిస్తే మళ్ళీ అతను రాయడం స్టార్ట్ చేసిందట
ఉహు ఉగాది జరుపుకుంటామా మనం ఊహు బాగా ఐడియా ఉంది మీకు బాగా చెప్పారు నాక అంత డెప్త్ గా అయితే లేదు ఐడియా ఉగాది గురించి కాకపోతే నూతన సంవత్సరం మన తెలుగు ప్రజలకు నూతన సంవత్సరము ఇంకా ఉగాది పచ్చడి స్పెషల్ అంటే ఇంకా ఈ షెడ్రూచులయి కలయిక మన జీవితంలో కూడా ఆ రుచుల మాదిరిగానే ఒకసారి కష్టాలు ఒకసారి సుఖాలు తీపి పులుపు చేదు వంటి వాటితో పోల్చడం జరిగింది కదా
అవునండి ఇది కూడా అవును
ఇక తర్వాత బొబ్బట్లు బొబ్బట్లు మీ దగ్గర ఏం స్పెషల్ చేస్తారు కొందరు దగ్గర పూర్ణాలు అని కొందరు బొబ్బట్లని అవన్నీ చేస్తారు కదా
ఎందుకు చేసుకుంటారండి
ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు